హాయ్ అండి బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలి మీరేం చేస్తున్నారు
అలా బయటా బాల్కానీలో కూర్చున్న
అవునా అండి
మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయండి టెంపరేచర్
మాకాడా ఎండలు చాలా బాగున్నాయండి
మీకు చాలా ఎండగొడుతుందా లేదా తక్కువ ఎండగొడుతుందా
అంటే ఫార్టీ డిగ్రీస్ అండి
ఓకే అంటే చాలానే ఎండకొడుతుంది
మీకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టమా
ఆ ఇష్టమే అండి కానీ ఇంట్లో ఎక్కువ పంపరు
నాకైతే చాలా ఇష్టం అండి ట్రిప్స్ అంటే ట్రిప్స్ వెళ్ళాలని చాలా ఉంటది పోతే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి
ఎప్పుడైనా ట్రిప్స్ కి వెళ్ళారా ఏమైనా టూర్ కి
ఆ వెళ్ళానండి మా ఫ్రెండ్స్ కొంతమంది తోటి బీచ్ సైడ్ వెళ్ళాను అండ్ టెంపుల్స్ సైడ్ వెళ్ళాను చాలా బాగుందండి నేను టెంపుల్ సైడ్ వెళ్ళేటప్పుడు ఆ మెయిన్ గా టెంపుల్స్ టైమ్ వెళ్లేటప్పుడు కొంచెం రెైనీ సీజన్లో వెళ్ళాలి ఎండ సీజన్ ఎండాకాలంలో వెళ్ళకూడదు ఆ రోడ్ల మీద కాలినడక తోటి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బందిగా ఉంటది సో ఈసారి అంటే కొన్ని రీల్స్ లో కూడా చూశాను అనమాట నేను మొన్న రీసెంట్ గా ఆ ఎండాకాలంలో కొంతమంది ఆ ప్లేసెస్ ఉంటాయి కదా తిరగడానికి ఆ ప్లేసెస్లల్లా ఆ కాళ్ళ నడక చేస్తా అంటుంటారు చాలా మంది కొన్ని కొన్ని టెంపుల్స్ అనేవి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ కేఏం దాకా ఉండొచ్చు టెన్ కే పది కిలోమీటర్లు కూడా ఉండొచ్చు అలా ఉన్న వాటిట్ల ఒక్కొక్కసారి కొన్ని రీల్స్ అనేది చూస్ చూసాననమాట ఎండలో ఇలా వెళ్తుంటే అంటే కొంచెం తట్టుకులేక పోయేవారు సో ఎప్పుడైనా మంచిగా రైనీ సీజన్ లో వెళ్ళాం అనుకోండి చాలా బెటరు చాలా బాగుంటది అన్నమాట ఇంకా చలికాలం ఇంకా బెస్ట్ వెదర్ కంఫర్ట్ బట్టి మంచిగా టింపుల్స్ కి వెళ్ళడం బెస్ట్ ఇగ వెదర్ ని చూడకుండా అంటే కొన్ని ట్రిప్స్ అంటే చేయొచ్చు అది గూడ ఎటు బీచ్ సైడ్ అండ్ నేచర్ సైడ్ వెళ్ళడం బాగుంటది కాకపోతే దానికి కూడా పర్ఫెక్ట్ టైమ్ అనేది ఉంటది
ఓకే మీరు ట్రిప్స్ కి వెళ్ళారని చెప్పారు కదా మీ ట్రిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా
ట్రిప్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది నేనింతవరకు ఎప్పుడు వెళ్లలేదు ఎప్పుడు వెళ్ళలేదు గర్ల్స్ బాయ్స్ తోటి ఎప్పుడు వెళ్ళలేదు అంత లాంగ్ ట్రిప్ ప్ అది కూడా ఫస్ట్ టైం అండి ఎప్పుడైనా నేను మా కాలేజ్ తోటి వెళ్లాను గర్ల్స్ బాయ్స్ వెళ్ళాను గాని జస్ట్ ఓ వన్ డే మాత్రమే కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయిలు అబ్బాయిలతో వెళ్లడం ఫోర్ డేస్ ఉండడం అది జరగని పని మా నా లైఫ్ ల కానీ ఆ డే జరిగిన డే చాలా ఎంజాయ్ చేశానండి ఆ అలా చేయడం వల్ల కొ త్త ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు కొత్త ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ కూడా దొరికాడు
ఓకే దొరుకుతాయి అవి
మ్ ఓ దొరికాడు అంటే అబ్బాయి అనుకుంటారేమో దొరికింది
ఓకే
మ్ మీకు మీకండి మీ ట్రిప్స్ ఏమై ఎంజాయ్ చేస్తారా
ఇం చేశామండి ట్రిప్స్ చాలానే లైక్ మా డిగ్రీ ఫ్రెండ్స్ తో వెళ్లాను
మీ మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి మీ ట్రిప్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి
లైక్ మా ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ లో అమ్మాయిల మే వెళ్ళామండి ఒక ఫోర్ మెంబెర్స్ స్కూటీ పైన లైక్ పాకాల లేక్ అని ఒక లొకేషన్ ఉంటది ఇక్కడ తరు దగ్గరికి వెళ్ళాము స్కూటీ పైన నా దగ్గర అమ్మాయిలము వెళ్ళాము లైక్ ఒకరు షార్ట్ కట్ రూట్ ఉంటుంది లాంగ్ రూట్ ఉంటుంది కదా గూగుల్ మ్యాప్స్ లో మేం షార్ట్ కట్ కాగాకుండా ఈ ల లైక్ దూడ్ని దూడ్ లేక మర్చిపోయి లాంగ్ లైక్ వన్ అవర్ లో అక్కడ లొకేషన్ కి రీచ్ అయ్యేది మేము టూ అండ్ హాఫ్ అవర్స్ బట్టింది లాంగ్ రూట్ తీసుకొని వెళ్ళాము మధ్యలో గూగుల్ మ్యాప్స్ కాస్త మమ్మల్ని ఆగం చేసింది రూట్ నీ తప్పుగా చుబెట్టింది మధ్యలో ఆగమయనం మల్ల అందరిని చుట్టుపక్కలనే అ పల్లెటూరు మొత్తం అందులో అల్లాణి అడుక్కుంటా అడుక్కుంటా లాస్ట్ కి టూ అండ్ హాఫ్ పస్ తర్వాత లొకేషన్ కి రీచ్ చెయ్ లోకేషన్ కి రీచ్ అవుతుంటే మధ్యలో మా ఫ్రెండ్ స్కూటీ డ్రైవ్ చేసుకుంటే కింద ఆడేసింది ఓ తరువాతకి కింద పడి నవ్వుతతనేక్కువ కింద పడినాక కూడా నన్ను చూసి నవ్వుతుందండి కింద పడినా ఆమే నీ లేపట్లేదు పాపం టి లోకేషన్ కి రీచ్ అయినాక చాలా ఎంజాయ్ చేశాము ఫొటోస్ దిగాము వాటర్ జర్నలిసైనా మళ్లీ ఇంటికి వెళ్తుంతాడు రిటన్ లో చాలా వర్షం పడింది లైక్ మెరుపులతో ఉరుములతోటి అ మెరుపుల్లో ట్రాఫిక్ లో మా ఫ్రెండ్ ఉండే ఒక డ్రైవింగ్ రాదు ఆమెకి ఆ వర్షంలో డ్రైవ్ ని డ్రైవ ని తీసుకుని స్కూటీ డ్రైవ్ చేపిస్తుంటే ఆమె మళ్ళీ కింద వడేసింది అట్లా కింద మీద పడుతుంటే పకుంటే ఇంటికొచ్చాను చాలా అది మా ఇంట్లో ఇంకా దగ్గరవడం తెలుస్తున్నామండి మంచించియి
మ్
ఫస్ట్ ట్రిప్ అంటే అదే అండి తర్వాత నేను మా ఇంటర్ ఫ్రెండ్స్ తో లాంగ్ ట్రిప్ ఒక సిక్స్ డేస్ ట్రిప్ టెన్త్ కెళ్తే మేము మళ్ళీ రిటర్న్ సెవెన్త్ సెవెంటీన్త్ కి వచ్చాము సెవన్ డేస్ లాంగ్ ట్రిప్ అబ్బాయిలందరితో వెళ్ళాం లైక్ ఇది ఒక రేప్ ఏమైంది ఇట్ల అసలు ఊహించుకోని ట్రిప్ డ్రీమ్ అది నాకు
మీరు కూడా ఇంజాయ్ చేసిర్రు అనమాట
చాలా ఎంజాయ్ చేసాను అండి లైక్ నేను ఎప్పుడు ట్రిప్ అనుకుంటే లైక్ మా స్టేట్స్ తోనే మేము తిరిగి అన్ అదే ట్రిప్ అనుకునేది ఫస్ట్ ట్రిప్ నేను అదే మా ఫ్రెండ్స్తో చెప్పాను కదా అదే ట్రిప్ అనుకున్నా కానీ అవుట్ ఆఫ్ స్టేట్ ఎల్లలండి మంచిగ ఎంజాయ్ చేశారు కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు మ్మ్ ఇప్పటికీ లైక్ మళ్ళా తర్వాత కూడా మేము వండర్ లాకీ అని చెప్పేసి అది అయితే చాలా ఎంజాయ్ చేశాను నాక్ మా ఇద్దరి ఫ్రెండ్స్ కి వెళ్ళతుంటా మేన ఇద్దరం ఫ్రెండ్స్ మ మూవీ కి రెడం
తే మీకు కుకింగ్ వచ్చా అండి
నాకు అంటే పర్ఫెక్ట్ గా కుకింగ్ అంటు రాదంటే లైక్ పే లైక్ కొంచెం ఒక ఫోర్ మెంబర్స్ర్ ఫర్ ఫైవ్ మెంబర్స్ కంతోండి బట్టి కాలిటీయచ్చు లైక్ పెద్ద ఏయో ఒక టెన్ మెంబెర్స్ ఉంటే నాకు వండనికి రాదు
అవునండి నాకు కూడా చాలా బెటర్ నాకు చాలా బాగా ఈజీ ఈ అంటే మనం ఏదైనా తారే గాని ఈజీగా కుక్ చేసుకోవడానికి బాగా చేసుకున్నది మ్యాగీ ఇప్పియా అండి ఈజీగా వాటర్ లో వేస్ కొని జస్ట్ ఉడకబెట్టుకొని దాని తర్వాత గొల్ల స్పైసీ కావాలంటే ఏస్ కారం కొంచెం వేసుకోవాలి ఇగ లేకపోతే జస్ట్ ఉడకబట్టుకొని అదే మసాలా దాని మీద వేసుకొని కొంచెం తింటుంటే బాగుంటది కదా అండి
అవును బాగుంటాదండి లైక్ మనకి కావాలంటే ఎగ్ మ్యాగీ కూడా చేసుకోవచ్చు
ఎగ్ బ్యాగ్ వావ్ ఇది ఇంకా చాలా బాగుంటందండి ఎగ్ బ్యాగ్ ఎ చి ఎగ్ మ్యాగీ ఇంకా బాగుంటదండి అది ఇం ఫస్ట్ మనం ఏం చేయాలి దాని ఇప్పుడు నేను తెచ్ నేను చెప్పే ప్రాసెస్ మీరీనండి అది ఓకేనా కాదా ఇట్టనేన కాదా అని మీరు చెప్పండి ఎగ్ మ్యాగీ ఏమో ఫస్ట్ ఫస్ట్ ఉడకబెట్టాలి దాని తర్వాత ఆ ఫస్ట్ ఆయిల్ పోసి ఆ కొంచెం వాటర్ లోనే ఆయిల్ పోసి మ్యాగీ అ లేేసి కొంచెం ఉడక పెట్టాలి దాని తర్వాత అది కొంచెం లైట్ గా మరీ అంత ఉడకబెట్టొద్దు మెత్తగా ఏంటంటే అది గలీజ్ గయిద్ది సో దాని కొంచెం లైట్ గా ఉడక పెట్టి దాన్ని తీసి పక్కకి పెట్టి ఆరబెట్టాలి ఇంకొక క్క పెన్నం తీసుకోవాలండి దాంట్లో ఆయిల్ పోసి ఎగ్ కొంచెం పొడి పొడి చేసి దాని తర్వాత ఆ మ్యాగీ అనేది అల్లో వెయ్యాలి మ్యాగీ అల్లో వేసి కొంచెం మ్యాగీ మసాలా ఉంటది అది కొంచెం వేసి కారం ఇంగ లైట్ గా ఉప్పు మసాలలు ఏసీ దాని తర్వాత
ఎంత ఎంత క్వాంటిటీ వేసుకోవాలండి కారం ఉప్పు అవన్నీ
ఏదైనా దానికి తగినట్టుగా వేసుకోవాలండి దాని తర్వాత ఇగ లాస్ట్ కి ఒక కొత్తిమీర చల్లితే బాగుంటది సేమ్ ఇలానేనా మీరు కూడా అనుకునేది
అవునండి
వావ్ చూసారా అండి సేమ్ టు సేమ్ చూసాం మనం కూడా
అవునండి అసలు అక్కలేదు చాలా మంది ఇప్పుడనే చేస్తారా లేదమ్ మనిద్దరమేనా
ఇంకా కొంతమంది అయితే ఇంకా క్యాబేజీ కొతిమీర క్యాబేజీ ఇంకా క్యారెట్ ఇంకా కొన్ని కొన్ని వేస్తారు అన్నమాట బీట్రూట్ కూడా వేస్తే కదా చాలా మంది ఉంట
ఓ నాకు ఎక్వచ్చవన్ ఎక్కువ వేసుకని ప్లెన్ ఎగ్ మ్యాగ్ నార్మల్ మీరు ఫస్ట్ చెప్ప అర్లనా తీసుకుంటా నాకు క్యారెట్ ఇ బీ బీన్స్ ఇది అంతా నచ్చదు
అయితే ఎగ్ అయితే చాలా తింటారు అనుకుంటా కదా ఎగ్ అయితే చాలా వేసుకొని మంచిగా తింటారు
అవునండి తింటాను మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటు ఉంటది ద ప్రతి మంత్ వన్ కేస్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి
ఎగ్స్ ఎక్కువ తినకండి హీట్ కదా చాలా హీట్ కాబట్టి పింపుల్స్ అనే వస్తాయి
కు కుకుంబరు దానికి తి హీట్ ఎట్లా తిన్నా కూడా మనం మేనేజ్ చేసుకోవాలి కీర తినుకుం వాటర్ దాకుంటా
వావ్ మీకు చాలా బాగా మాట్లాడార అనమాట మీతోను మాట్లాడనికి చాలా హ్యాపీగా ఉంది ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి